చెపరా
న ఏతాను కిరణ్
ఏముంది ఏం లేదురా ఫోన్ చూస్తున్నా నువెం చెస్తునావ్
ఈమె ఇప్పుడు ఆనదిని ఫోన్ మాట్టుకున్నా తిన్నా
చతిన్న తిన్న తిన్నావా
ఆ ఇప్పుడే తిన్నా అదే ఏం చెత్తన్నావ్ అని చేసిన బమ్మడిలో
బెమ్మడిలా అమ్మ
నీ నాన్నదు కాదు
మ్మ్ ఎట్లా చేస్తారు రా అది
ఈ మటితే మణకిను మణగన ఉన్నతా ఇంగ ఆళ్ళు వండితే మనం తిన్నాం
అవున
క్రికెట్ ఆడదానికి వత్తావ్ అని చేసినా వత్తవ క్రికెట్ ఆడదానికి
వస్స వస్సా ఇప్పుడు ఇప్పుడు ఆడతారా
కొద్దిగా సలాడుగా ఇగ
ఓ గంట సేపు అయితే వస్తలే అప్పటికి మ్మ్ ఎప్పుడు ఎండకు ఎడాడతారు అయినా చాలా ఎండ కొడుతున్నది
ఏ ఆ
ఏం చేస్తున్నావ్ మరి
ఎందికి బడలు కొనుకుందాం అనుకుంటున్న చెయ్యం పోయి
అవునా
ఆ రెబ్ బర్డే కద ఇగ రేప్ పుట్టిన రోజు కాదు
ఓ అవునా రేప్ బర్డేనా
ఆ ఆ
మ రేపు లోపల్ పోదామ్ వస్సవ
గ్లోబల్ గ్రే బా
ఆ
లోపల పోయి ఏం చేత్తావ్
కారం పట్టుకు పోవాలి హైదరాబాద్ కి
వన్ రామ వన్ రమ్మన్ రా బబ్లూ గాన్ని పట్కుని
వాడే మసడ
అ వాడత్తే ఎటు నుంచి ఎటు ఆంధ్రం పోచ్చు పండుగలు కూడా వస్తారు ఆ డైలోనే పాప కూడా వత్త అన్నాడు మంద్య అన్ని పట్టుకొని పోవచ్చు
చేస్సున్న బాల ఆలోచిస్తున్నా
అదే ఎప్పువని ఇ పేర్ ఎపున్నాడ
ఫోన్ జేయలే ఇ అమ్మాయి మళ్ళీ ఇంట్లో వి ఊస్ సున్న గదరా
ఎండి లైట్లా
ఆ స్టిక్కరు స్టిక్కర్లు తనే
మ ఉత్తి స్టిక్కర్లు మనం పొదుగలే గ నువ్ అనేటి
ఆ పెద్ద బాగుంటామా పెద్ద టేప్ తీస్కుంటే అయిపో కదా
ఆ పెద్ద టీవ్ తీూస్కుంటే తెల్ల గ్ ఉంటది చుడు పెద్దయ్
ఆ ఆ
అయేతే పక్క పని
తెల్ల టేప్ ఆగుద్ద ఈయన
అగుతది తెల్ల టేప్ ఎత్తే అగుతది
ఈ గోడలకు
అగుత అగుతది
తెల్లటి తెల్లటి బాగోదడదఆ కదా అనిపిస్తుంది నాకు
అవుదువుదు తెలుడి వైయితే పక్కా ఇది ఎల్డుపుతాను ఉం ఇంత నాల
ఆ
ఇంద నాల్గ్ ఎల్ ఎడుక్తు ఉండువి
ఏ అంత పెద్దది గదురా
చిన్న అంటే మన రేడియం లాం డి
ఉమ్మ్ రేడియం లాంటిది
హ గయిత్త వోయి వైర్ గాద్ అది
ఉమ్
అసలు పుదియాలు వేసినామ్ పొర మంచిరా ఉన్నాయా
అది మంచినే ఇప్పుడు ఆగుతలేద్ అది ఉతంది ను ఇ ఇన్నవా చూస్తున్నావా ఇప్పటికీ మూడు నాలుగు నిమ్ష్నే నీయవ్వ అంత కష్టపడేస్తే
మేము ఉన్నప్పుడే శానా సేప్అడ్నమ్ మేము ఆట ఆడుతా అంటే నువ్వు లైట్ వాడుకొని అంత ఇ చేసిన నువ్వు అంత వేస్ట్ అయిందన.
ఉమ్ మీర్ అంతరా ఆడుతుంటె నే అంత కష్టవడి ఎత్తిని
అదే అదే
మల్లిపుట్టిప్ మళ్ళోడు కోన్ కొత్త పోత పోయినాన్కొ పద పద
యవ్ ఇవు మంచిది కొన్కర ఇడ పెద్దగ్ ఉంటద్ చూడు పెద్ద రౌండ్గ ఉంటది అదయితే.
త దీనికంటే కొంచెం పెద్దది ఎర్రది కర్రది ఉంటద్ చుడు వా టేప్ తేవాలే
ఆదైతే పక్క
ఆ టేప్ తెస్తే
మ్మ్ మంచిగా ఉంటది ఇగ లైన్ అయితది
ఆ చూాడాలి లేదంటే మీ ఇంటి దగ్గర అన్నతో చెప్ప్ ఉంటా చూడు ఎర్రద అయినా పొద్దుా లేద అయినా పొత్తది
గిక్కడే ఉన్నాయి ఇడ ఎర్ర టేబులు పని చేయవు నేను చెప్పిన అయితే పక్కా తెల్లది పెద్దది
మ్మ్
పెద్ద తెల్లటేబ అయితే పక్కా అవుతది మంచిగా అవుతది
అది ఎంత ఉంటదో దానికి
పోలే ఉంది
అంతే మన ఎక్కడ దొరుకుతయ
తమ్మరము మందు దొరుకుతయి
అత చర్చు తెచ్చుకోవాల
నిన్న జెండా పెడుతాన్నారు రాత్రి చిత్రవాసివది పైన ఇంటి మీద
అవును అసలు ఇది ఇది సపరేట్గా దానికి జుట్టి పెడితే అయిపో అనిపిస్తది నాకు ఇప్పుడు
అదే వి తా మెంజరు నువు వరుసలేసి పెట్టినావనుకో మంచిగా మెరుత్తది
సరే గాని అడ కలెక్షన్ ఏ నాకు మా ఇంటి దగ్గర పైన కరెంట్ లేదు
కిణీకి దియాల కొంచం వైరిగా కిందికి దియాల కిందికి దియాల వైరు
మ్మ్ తీయాలగానే ఇంకో వైరు ఉంది కదా ఇంకోటి కూడా ఉంది కదా రెండు కరెక్షన్ వేయాలి రెండు కనెక్షన్ ఏసి
అదే
మ్మ్
రెడు వేలు బాబ బిడు బాన రెడు వేలు
బన్నీ ఇట్లో వాళ్ళ ఇంటికి వేయనట్టుంది
ఆ
నా తోటి
ఆ పప్పుగాన్ పెళ్ళుంది మరోత్తావ
ఎప్పుడు
ఎప్పలే ఇరవై ఆరో తారికట
పెళ్లా
ఆ
ఆహ అవునా
ఆ
ఎప్పుడు ఇదే ఆట
ఇరవై ఆరుకు అమ్మాయి వాయ్ ఈ ఊరే మన పక్కనూరు అల్పం పెర్రీ చ అర్బం పెల్లం ఇవృత్తి
తను గుడుతా
ఆ
అంటే లవ్ మ్యారేజ్ ఆ అరేంజ
ఇ లవ్ కమ్ అరేంజ్ ఇగా లవ్ చేసుకొని ఇప్పు ఇంట్లో కున్నారు
లోక మారేజా
ఉమ్
ఈయన పప్పు ఏం పని చేసాడు
అయి ఇప్పుడైతే అప్పుడు ఐటిఐ చేసిన సర్టిఫికేట్ పట్టుకుని దీనిలో మన అ ఉంది సబ్స్టేషన్
హ
కరెంటు కరెంటు
హ
వాళ్ళ చేేస్తాను ఇప్పుడు. మూడు నెలకు ఒక మధ్యన వతి ఒక ముప్పై నాలుగు వేలు
నేను వెల్డింగ్ షాప్ లో పని చేేస్తుండను అనుకున్నాను
ఏ లే లే వెల్డింగ్ షాప్ చేస్తలేడు. హా అప్పుడు ఐటీఐ చేసుకుంటే అల్లా పార్ట్ టైం చేసాడు అల్లా
ఆ ఏమీ వెల్డింగ్ దాంట్లో చేస్తుండ మి
లే లే లే ఏమ్ కాలేదు శేషన్ కొండరు కట్న ఎవగానా అమ్మాయి అ మంచి బొమ్మలు ఎక్కున్నా మగా ఉన్నాయి కాని కట్నం ఏంత ఇత్తు వ సూష్నా సూష్నా పిడత పిడత కొది ఆయి వడత
ఆ
అక పెళ్ళలి ఫోన్ చేసి ఎరే ఇట్లు ఇరువేరతారు పెళ్ళి రాలా తప్పకుండా రారా అన్నాడు వరే ఒత్తులేార అని చెప్పాను
పోదం పోదం అమ్మాయి ఇకేం పరచ మరి
ఇమో మరి ఎట్ల పరిచయం ఏం కదాం కాని
స్కూల్ ఆ టెన్త్ క్లాస్న్ నుండి ఇన్స్టా
రా రా అని అడిగా
హ్ హమ్
ఆ
ఉ ఇరవై ఆరు క
ఇరవై ఆరుకి ఏడు పో ఏట్ లేదుగా కాలేదుగా
ఫాల ఫాల మ చూస అప్పుడు కాలేజ్ పోయేదం మరి కాాల ఎ కాబత కచ్చ
నేను కూడా ఎల్లుండి హైదరాబాద్ కి పోయి మళ్ళీ ఇరవై ఆరు తరకాళలాటుత
అ హా అంటే మల్ల హైదరాబాద్ కి ఎందుకు ఉంటారు అ ఎట్లా కాలేజ్ ఐపోయింది గా
కాలేజ్ అయిపోయి కానీ చిన్న పనున్నది ఆ పని చూసుకొని వత్త అని కది ఉంది మా దస జెప్టో అటా మల్లా అవి ఆ ఉప్పల్
మరి డైలీ ఎట్లా పోతవు.
డైలీ అంటే అన్నే రూం ఇగా
నువ్వు చేసే పనికి రూమ్కే అటేపోతయి ఎందుకు ఇగా.
ఆ ఇరవై మూడు వేలు అత్తయి.
ఇరవై మూడు వేలా హుహ్ మరి వేరు అయితే
ఇరు ఇరవై వేలు ఇంటికి ఇచ్చుకున్న మూడు వేలు మనం ఉంచుకున్న సరి పోతది.
ఇత్తలేగాని మ తమ్ముడు కూడా వస్తా అన్నడు తీసు
సార్ ఆ నేనాడికి వొయినంకా చెప్ తం పట్టేది ఉందంటే వ మాక్సిమం పడతరు. ఏమిమి గదే ఇట్లా వచ్చిన సామాన్ దింపి లోపటేయాలే. హ్ నై పార్ట్ టైం అంటే నైట్ నైట్ డ్యూటీ ఉంటది, మార్నింగ్ డ్యూటీ ఉంటది.
అవునా అదే మరి ఎమన్నా ఇబ్బంది ఉంటదా బాగుంటదా వర్క్ కొ ఒకప్పుడు నేను కూడా చేసిన నేను చేసినా దాంట్లో వర్క్ ఫుల్ వర్క్ ఉండే.
అదే అదే అందుకే ఒకసారి నేను పోయినాంక ఒకసారి నేను ఒక రోజు రెండు రోజులు చేస్తా, మంచిగా అనిపిత్తే పడతరు పడతరు గాని మంచిగా అనిపిత్తే నేను చెప్తా ఆనికి ఇగా.
ఆ చెప్పు చెప్పు
వాడు రేపు ఓత్తడన్నడు కదా ఇటు ఊప్పరా పెళ్ళికి కోత్తే పట్కోవచ్చు అంటే
ఏముంది వాడు నువ్వు వర్క్ సెట్ అయింది మంచిగా ఉందంటే వాడు ఆడి నుంచి ఆడికొస్తాడు ఏముంది.
ఆ మరట్టనే ఆ ఇప్పుడు ఇప్పుడు నువ్వు హైదరాబాద్ అచ్చి ఇటు దేశముఖ్ పోతావా ఇడ ఉంటవా.
నేను దేశముఖ్ పోతా నేను కాలేజ్ పోవాలి. నాకు అటెండెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటె.
వీడు
వాడా
బాబు గాడు
బబ్బుగాడు కావాలనుకుంటే నువ్వు పని చూస్తా అంటే వాడు వస్తడు ఆడికి.
ఉ అంటే ఇప్పుడు నువ్వు వచ్చే ఎమ్మటే పోతవు కదా. వాడు బానుగాని రూం పోతాడా అని.
ఆ ఏమో మా ఇంటికాడ అన్నా ఉంటడు. బన్నీ వాళ్ళ రూమ్ కైనా పోతడు.
ఊహు
క్లారీటితో లేదు.
నేను సెట్ జేత్తలే నేను పోయి అడి అడు పోయేసరికి సెట్ అయితే ఫోన్చెత్తా ఓత్తడు ఆడు.
హ్మ్ అదే ఏదన్నా ఒక వర్కు చూస్ అంటే ఇప్పుడు వాడు ఫోన్ కావాలంటాడు. వాడు వాడు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఒక నెల ఉంటది అంతే. నెల రెండు నెలలు ఉంటంది. ఫోన్ కావాలె ఫోన్ కావాలె వాని పైసలు వాడు సంపాదించుకున్న కొంచెం వాలా మమ్మీకి మంచిగా చదివిబిచ్చే కదా
అది కరెక్ట్ఎ
కొనాలే సరే నీ మనీ తో నువు సంపాదించుకని ఇప్పుడు వాళ్ళ కదా వాళ్ళమ్మల పాత ఫోన్ ఉంటే అది వాడుతున
ఊహు
ఉ అదే కొనుక్కున్నా
సెటయితే పిల్తా కానీ
ఫోన్ చేయ రాదు నా ఫోన్ చేసి చెప్పు ఒకసారి
చెప్తా చెప్తా ఈ ఇంట్లో ఉన్నట్టున్నావ్ గా ఇప్పుడు
ఎవరు
నువ్వు
ఆ ఇంట్లోనే ఉన్నా
రారాదు మరి బైటికి
ఎక్కడున్నావ్ నువ్వు
ఇడా మెడికల్ షాప్ కాడున్నా నే ఒక్కనే ఉన్నా
ఇటే రా నువ్వే ఆడ ఎండ కొడుతుంటే
సరోత్త ఇంటికానే ఉన్నావా
ఆ ఇంటికానే ఉన్న
ను ఒక పది నిమిషాలలో వస్తా అగరదు
అర్ధం కాలే
ఒక పది నిమిషాలలా ఒత్త అని
ఆ తిన్నావా మరి
తిన్న తిన్న ఇంత ముందుకే తిన్న కుసున్న ఇగ ఈ మంచి నీళ్ళు చి చతావు
ఆ ఇంక ఇయాలే మంచిలోభి
మంచిలిలు క్యాన్కు రంగు పెట్టినాం అది ఎండటట్టు ఎండ పెట్టి వచ్చినాం
ఉహూ
ఉ అదే అదే ఇగ ఒత్త అవి ఇచ్చి ఒత్త
హూ
సరే మరి సరే ఉంటాన మరి ఆ